హలో ఆ ఆ ఫస్ట్ పా వాళ్ళు వాళ్ళ హాస్టల్లో పాలిస్తారంట పొద్దున్నే అవి తీసుకొని దాంట్లో గూరిక అందరికి
ఏంది కాలేజీ హాస్టల్లో పాల్ కూడా ఇచ్చారా
అవును స్నాక్స్ కూడా ఇస్తారు కాలేజ్ అయిపోతానంటే ఒక రోజు వడలు ఒక రోజు బొరుగులు అంట మిక్చర్ అంట చెకోడీలు అంటా అట్లా ఇస్తారంట
అవునా
ఉమ్
నీ కాలేజ్ హాస్టల్ చూద్దాం అనేసి
అవసరంలా ముందు ఫస్ట్ మేమ్ ఫస్ట్ మేమ్ ఉన్న పీజీ లో కూడా మద్ కింద ఉన్న ఈవనింగ్ అయితే టీ అవన్నీ ఇస్తాన్రీ పి సందీపా అనురాధ ఆ మొరుటైన ఆ పాల్లోకి ఓట్స్ వేసి ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టేస్తుంది అవి కూడా బాగుంటాయి తెలుసా అది
లేదు డేంజర్
అట్లా సోక్ చేస్తేనే మంచి ఇతూ బాగుంటుందంట నేను అట్లే చేద్దాం అనుకున్నా కాదే ఎట్లా చేద్దామంటే నైట్లో పాలు కాగబెట్టి దాంట్లో ఓట్స్ వేసేసి మళ్ళీ అది మార్నింగ్ తింటే బాగుంటుంది కదా
ఉ ఏమీ తెలీదు
ఒకసారి తింటావా చేస్తా చెడిపోవండి న రీల్స్ లో కూడా అట్లే చూపిస్తారు కదా ఏమంటే వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెడతారు కాబట్టి చెడిపోదు ఏమో తెలియదు
నాకు తెలుసు తిదిన్
ఆ
నువ్ చెపింది తప్పు కదా
ఆ
రె
మా రూమ్ లో దోమలు ఎక్కువ ఉన్నా బాగా
ఆ రూమే నాకు నచ్చ అసలు ఎంత గలీజ్ గా ఉంటుందో
వచ్చిండా మీ ఫ్రెండు
లేదు
మరి ఎలా ఎప్తునవ్
స
ఇదికున్నా అలా మాట్లాడదు ఒకేనా
ఆ కాదు ఏప్రిల్ సిక్స్ వరకే కదా కూపన్స్ పని చేసేది మళ్ళీ ఎప్పుడు ఏళ్దాం మనము తిరుపతికి
బేదో వస్తానన్నావ్ కదా ఈ మంత థర్టీ వన్
అంటే మనం మళ్ళీ హాలిడే పెట్టుకొని పోయి పనితురేకుండా
సండే ఎళ్దాం లే
ఊ
ఏప్రిల్ రొండేనా లాస్ట్ ది
సిక్స్ మన సిక్స్ నుంచి మిడ్ ఉంటుంది
ఉహూ నేను చెప్పేది ఏంది కూపన్స్ లాస్ట్
ఆ సిక్సు
మరి ఇందాక ఏప్రిల్ రెండు అన్నావ్
నేను సిక్స్ అన్నా రెండు అనల
సర్లే కాలి ఒకళ నన్ను పోయేదానికి హలిడే ఏమొద్దు కాని కావాలంటే కాలి అయిపోతాను నేను ఉ నైట్ వెళ్ మాముూలుగా ఈవినింగ్ వెళ్తే సరిపోతుంది సెట్ ఊ హ జయరామ్ ముమ్మ అసలేనబ్బా థౌసండ్ థౌసండ్ థౌసండ్ రూపీస్ ఏపీచుకున్నా అహ మామూలుగా అళ్గుతన అ బ్లాస్
ఎప్పుడ ఏపీచుకున్నావ్
నిన్నేపిచుకోలేదా ఇరో పొద్దున్నె ఏపీచుకున్నా చెప్పలేదా నైటు నీకి
నవీన్ తో గదా
నవీన్ గాదు పవన్
దీంకవే ఐదు వందలు మన దగ్గర డబ్బులుంటే ఎట్లా అయిపోతాయి ఏందో
దాంతో వద్దనేవాడు ఒ ఏం జెసల్ అనే వాడు
యాదాంట్లో
జావంతో కాదు వానికి డబ్బులు ఏమిస్తాలున్నాయి
పవన్కా
ఉ వద్దులే సామి నాకి ఎందుకు ఒకటి ఒక డబ్బులని
ఏం పని చేస్తారు వాడు
హోటల్లో జయిపి తీసుకుంటాం వీళ్ళమ్మ ఎవరో చనిపోయింది పాపం జానా బాధపన్నాడు. రాత్రి ఫోన్ చేసి వాళ్ళ అక్క వాళ్ళు కూడా రాలేదంట. హాస్పిటల్ కి రమ్మని చెప్పి
వాళ్ళ అక్క అంటే సొంతమా
ఉ
సొంతం అయినా రాకుండా ఉండడం ఏంది
ఏమో మనకు ఏం తెలుసు ఒకకరి మెంటల్ ఒకలా ఉంటద్ చ వరకు రాకుండా ఉండాలంటే కష్టం. లే ఉంటర్ ఉండరు అట్లా ఇంక అమ్మాయిలు, అబ్బాయిలైనా అట్లేన ఒకేళ ఆ అమ్మాయిలు ఉండాలంటే, అవతల హస్బెండ్ ఏమన్నా అటు అంటే వార్నింగ్ ఇచ్చి అట్లా అట్లా ఇయడం కామన్.
అట్లా చేసినా కూడా నేను పట్టించుకోను తెలదా! ! ! ! ! ! ! ! ! ! కొట్టి అయినా పోతా
చిన్నగ జాగ్రత్తగా మాట్లాడు
ఓకే కాదు ఆ మౌనిక వాళ్ళ ఫ్రెండు రామలక్ష్మి అని ఒక అమ్మాయి ఉంటుందంట
హు
ఆ అమ్మాయిని ఒక అబ్బాయి చేస్తాడంట ఈ అమ్మాయి కూడా అబ్బాయిని చేసిందంట
పెళ్లయింది కదా ఆల్రెడీ అ పిల్లకి
ఆ అదే పెళ్ళి కాకముందే
హుమ్
ఆ ఈ అబ్బాయి ఏం చేసాడు వేరే అమ్మాయి వచ్చుంటే ఆ మళ్ళీ ఈ పాపను ఒదులేస్ ఆ అమ్మాయిని లవ్ చేస్తాడంట. వాడి ఈ పాప ముందే తిరగడాలంట. ఈ పాప ముందే సినిమాలకు పోయేదంట వాళ్ళిద్దరు అట్లా చేస్తా అంటే ఆ పాప వచ్చి ఏమో తెలిదు జాబ్ ఏమో నాకు తెలీదు. ఉ ఈ పాప కోపం వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటావా, అంటే చేసుకుంటా అని చెప్పిందంట. వాళ్ళ మీద కోపంతో పెళ్లి చేసేసుకునింది. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమామ అ చలుకారంట అసలు ఎక్కువ పనులు చేపిస్తూనే ఉంటారంట. ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా అంతే. అమ్మాయి సరిగ్గా తినకపోవడం వల్ల, పనులు ఎక్కువ చేసి బేబీ పుట్టిన ఫైవ్ డేస్ చనిపోయిందంట. ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ అంట ఎయిట్ మంత్స్ అంట అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా చూసుకోరని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పిలిచికుపోయిందంట పాప వాళ్ళమ్మ
మరి ఏదో కొందరు అబ్బా అంటే వాళ్ళ మామ వాళ్ళు మోస్ట్లీ వాళ్ళ మామ వాళ్ళ మామ ఏం పట్టించుకోడు అనుకుంట ఐ థింక్. మామూలుగా అంటే పెళ్ళ అయిన వాళ్ళ మామ ఉంటాడు కదా ఎందుకంటే. జాబ్ లేదు జాబ్ పోతాడు లేదంటే పెద్దగా ఇంట్లో ఉండడు. కాబట్టి పెద్దగ పట్టించుకోరు. వాళ్ళత్తా వాళ్ళే ఉంటరు నాకు తెలిసి శాడిస్ట్ అండి ఎందుక్ మరి అంత దారుణంగా ఉంటారేమో
అందరు అంతేనప్ప
లే ఉండ నీ తెలుస అంత ఉంటారాని
చాలా వరకు అత్తలు అట్లే ఉంటా ఎందుకంటే వాళ్ళ కూతురు కాదు అత్తగాళ్లు కొంచం కొంతమంది ఇంకా అంతే పనులు చేయించుకున్నయికే పెండ్లిలు చేసుకుంటారు మా అమ్మ కూడా ఏమో నాకేం తెదు
అయితే ఉ ఉంటదన మాట
అయితే మీ పా మీ తమ్డు పాప అయితే
మా అమ్మ ఏం చెప్పిందంటే మన మేము ఇట్లా మాట్లాడుకుంటా అం అంటే నాకు కూడా కోడలు వస్తే నేను చెప్పనులేదని నేను మళ్ళీ ఏమన్నా అంటావు
సమే
ఆ ఆ కళ అవుతామను మా అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే ఆ అంటే మా అమ్మాయి మా అమ్మ ఎట్లాంటే ఇల్లు క్లీన్ గా ఉండాల చెప్పిన పని చేస్తా ఉండాల మాటనకపోతే మా అమ్మ అరుస్తుంది మా నామిందే ఎట్లా అరుస్తుందా నేను కాబట్టి కూతురు కాబట్టి అనిపించుకుంటా నీ కోడలు వస్తే ఇట్లా అరుస్తావా అమ్మా అట్లా ఇట్లా మాట్లాడతా అంటే అప్పుడు మోహన్ని మన ఇంటికి దని కోడలు వస్తే అమ్మ త ఇట్లకే బయటకి వెళ్ళిపోతుంది నేను అప్పుడు ఇంకాగా అమ్మ వచ్చేసి ఆ ఇంకా గమ్మ వచ్చేసి లేదు నేను బాగా చూసుకుంటాాల ఆ పాపగాని వస్తే పెద్దత్తు కంటే చిన్నత్త మేలు చిన్నత్త ఇంట్లోనే ఉంటానని ఈడే ఉంటుంది మా అమ్మకు నిజం అంటే పని చేస్తామని ఉండాలి తెలుసా అంటే చెయి మనం ఖాళీగా ఉండచ్చు కానీ ఇల్లు క్లీన్ గా పెట్టి మనం ఖాళీగా ఉండాలి అట్లా మా అమ్మకి కోపం ఎక్కువ చడుతా ఉంటుంది అ నువ్ ఇట్లా నీకంత సీన్ లే ఉంద సరేనా
ఇత్ర ఉంటది
నీ మీ అమ్మ కు ఉంటుంది నేను వస్తే
మంబర్ వపి చ
నీ కర తీస్మా
మా అమ్మ జలుకి నువ్వాలంటే ఫస్ట్ ఇది జోగిందట అలా
నువు కూడా ఆంతే
కొందరు ఉంటారు బెడ్ మీద వరకు అంటే బెడ్ మీద ఇ రావాలంటే అమ్మ వాళ్ళు ఎంత తచ్చిన కాని అతిది అనేటట్లు ఉంటారు మనం అట్లాగాదు ఎలాంటి వీక్నెస్ ఉండవుకి అంటే ఉంటది కదా మదర్ అంటే ఎవరి ఉండకిప్ప
ఎ వాళ్ళు తానాలి
అందుకే నేను చెప్ నేనున్న ఏండలే ఇప్పుడు నేనుప్తున్నా మా ఊర్
నేను ఒక సీరియల్ చూ అదేదో నాకు తెలీయదు మొన్న ఈ చికెన్ పక్క చి దగ్రడు అప్పుడు చూసిన మా అమ్మ సీరియల్ చూస్తుంది నేను సెల్ చూస్తుంటా కదా డైలీ సీరియల్ సూచ్చదిలే అట్లా నాకు ఇంకా నార్మల్ గా నేను గేమ్ నేను ఎప్పుడు గేమ్ ఎక్కువ ఆదేవాన్ని గేమ్ ఎక్కువేం కాదు ఒక రెండు మూడు మ్యాచ్లు అట్లా ఆడేవాన్ని ఆ టైంలో నేను ఆడుత ఆడతా అట్లా సీరియల్ అంటే మనకు ఆడియో వినిపిస్తుంది కదా వీడియో వీడియో కూడా నాకు కనిపిస్తుంది లైట్ కనిపిస్తుంది నా మా రూమ్ లో బెడ్రూమ్ నుంచి
ఓ
నేను పడుకునే రూమ్ లో నుంచి
ఆ
అ అది రీల్ చూస్తా చూస్తా అదేమైందంటే ఒక ఇద్దరు ఏమంటారు ఇద్దరు బ్రదర్స్ ఉంటారు ఇద్దరు వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ పెద్ద టార్చర్లే వాళ్ళ పెద్ద కూతురు అదే అంటే డబ్బు అంత మైండ్ సెట్ అంతా కొంచెం కమర్షియల్ అనమాట వాళ్ళ పెద్ద కోడలకు డబ్బు ఏమి ఉండదు జస్ట్ ఊరికే ఉంటంది అంటే మామూలుగా చిన్న మ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెద్ద కూతురు బాగా డబ్బు ఉన్న పాప వాళ్ళ చిన్న కొడుకు లేపుకొని వచ్చి పెళ్ళి చేసుకుంటాడు అయినా అని వాళ్ళమ్మకి ఇష్టం ఎందుకంటే డబ్బు ఉంది బాగా
ఆ సీరియల్ పేరేమో నేను చెప్పేదా గుండె నిండ గుడి గంటెలా ఏదో ఉంది
గుడి గుండా అదేలే వాళ్ళ వాళ్ళిద్దరు భార్యలు మాట్లాడుకుంటే క ఆమెకి నచ్చదు
ఓ
స స అది అబ్బా ఏడుస్తానే ఉంటది ఎప్పుడు వాళ్ళు కొట్టుకునింటే పెద్ద ఆనంద పడుతుది అప్పుడు వాళ్ళ పెద్ద కోడలు వచ్చి ఇంక ఇట్లయితే కాదులే అంటే ఉమ్ బా అ సరే అత్తను కూడా అంటే అత్తన్ని సాటిస్ఫాక్షన్ చేయాలో మనం కూడా ఆనందంగా ఉండాలంటే ఒకటే పని అత్త చూసినప్పుడు మనం కొట్టు కొ కొట్టుకుంటున్నట్టు యాక్ట్ చేద్దాం నార్మల్ టైంలో మామూలుగా ఉందాం అన్నట్టు అనుకోని ప్లాన్ చేసుకొని అట్లా చేసుకుంటారు అంత అయిపో నా అట్లే ఉంటారు బాగా బలే ఉంటది కదా అంటే కొంచెం ఇబ్బందే కానీ బాగుంటది అంటే అవతల వాళ్ళని బాధపడ బాధపడకుండా వీళ్ళు బాధపడకుండా ప్చ్ అదిది ఇది నట్టబడిందే నా చేతి దగ్గర ఏమన్న ఉంటాయి పర్తనే ఉంటాయి ఇదిలిచ్చి అంత చేస్తా